హలో హలో ఎలా ఉన్నారండి
ఆ నేను బాగున్నాను మీరు బాగున్
ఆ బాగున్నానండి
మీ తిన్నారా
ఆ తిన్నామండి మీరు ఆ అంటే ఈరోజు జో యాక్చువల్ గా బిర్యానీ
బా కస్టంగ్ ఉన్నట్ త మేమైతే పప్పు చేసుకున్నాం మాకు కూడా కొంచం మాకు కూడా కొంచం ఇవ్వకూడదా అండి ఏ
ఇస్ ఇస్తామండి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తామండి ఒక రోజు ఒక రోజు ఆ మంచిగా వచ్చేసి ఆ రోజు ఇన్వైట్ చేస్తాము మీరు మీ మీ వారు ఇద్దరిని ఇన్వైట్ చేస్ తాము వచ్చి తినేసి పో
ఓకేనండి మీరే చేసారా బిర్యానీ
అవునండి జనరల్ గా నేను చేస్తూ ఉంటా మా వైఫ్ కూడా చేస్తూ ఉంటారు కానీ అం కొద్దిగా టేస్ట్ రావాలంటే మంచ్ చేయ్ పడాల్సిందే అండి
లేదా ఉండి సరిగ్ క నాకు మాయన్ అంటున్నారు గా ముందు నే ఎటి వరకు వెళ్తానా నేర్చుకోలేదు సడన్ గా మ్యారేజ్ అయిపోయింది
మ్మ్
ఎండ్ల ఎక్కడి నుంచి వస్తాయి అవునండి మ్యారేజ్ కొత్తగా అయిందండి నాకు అందుకని నాకు రాదు మా అత్తగారు చేస్తా ఆన్నారు
ఆ
మా అత్తగారికి ఇప్పుడు లేకపోయేసరికి ఇప్పుడు మా ఆయన గారు చేస్తున్నారండి.
ఆ ఓకే చిన్న చిన్నగా నేర్చుకుంటున్నార అన్నమాట మీరు అయి మీ
ఉ మ ఆయన ఉండడం వల్లే ఎంతరకు సర్వే అవుతున్నాన్ లేకపో ఎన్ ఎట్టు ఉంటునో ఏమోనండి మీరా
హు హు రీసెంట్గా ఏమన్నా టూర్ ఉల్లో అలగ్
ఆ వెళ్లాం అండి టూర్స్ కైతే వెళ్ళాము ఫస్ట్ అయితే తం బస్ వెళ్ళాము తర్వాత చెయ్
ఏ ట ఏ టెం ఏ టెంపుల్ కిళ్లారు హ్
ఇక్కడ అరుణ చలం వెళ్లామండి చాలా బెస్ట్ ఫీలింగ్ అదే నా ఫస్ట్ టైమ్ అంత లాంగ్ నడావడం. ఆ తిరిగినం అండి ఫోర్టీన్ కిలోమిటర్స్ కొంచ కష్టంగా పించిందండి కానీ మా వారు తేల్లను గదా సో నాకంత ట్రేస్ ఏమి ఆన్
మేము కూడా ఒకసారి వెళ్ళాము కానీ ఎక్కువ దూరం నడ్ చే కొద్ది మేము ఈవినింగ్ టైం అలాగ వెళ్ళాము నాడిచే కొద్ది ఎక్కువ దు దాహం వేయటం అలా చేయడం వల్ల కానీ దారి పొడుగునా కొబ్బరి బోండాలు ఉంటాయండి. అవి
అవును మేం కూడా తాగా మంది అప్పుడంతా బాగు నింది కానీ నడవడమే కొంచం కష్టం అండి కాలంత నొప్పులు
మాదిగ కుండ చోప్పులు వేసుకో నడవాలి కదండీ అవునండి ఒకటి అక్కడ చూశాను ఒక మస స్విట్జిల్యాండ్
అవునడే పెట్టుకున్నా నేను కాల్ మసాజ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాన ఆ అది పెట్టుకుంటే సమ్మగా నిజంగానే పెట్టుకు ఉంటానుకొంచెం పెట్టుకునె హ్మ్ ఇంక కొంచెపు పెట్టుకుందాం అనిపించింది నా గురించి నేను అంత బాగుంది అ పెట్కున్నాంత సేపు అంత పెయిన్ రిలీఫ్ గా ఉనిందండి ఒక హఫ్న్ అర్ అదా మ స్టార్ట్ పెయిన్
హ్మ్
హ్మ్ అలా అనిపించింది ఇంకొంచేప్ చేసుకుంటే బాగున్నామో అనిపించిందాం నాకు నిజంగాని
ఓకే అయితే మొత్తం మీద అంటే ఆ కాళ్ళ నొప్పుల్ని కొంత వరకు రిలాక్స్ అయ్యార అనమాట
కానీ ఒకటి బ్యాడ్ ఏమంటే మా ఫోన్లు పోయినండి
ఏందండి ఫోన్లా
ఫోన్లు దొబ్బేసినారండి ఎందుకంటే ఇప్పుడు మా వారు నేను ఎలా అంటే ఏ మా వారు నేను ఇద్దరం ట్రైన్ ఎకుదాము సీట్లు లేకుండా పోతాయి అనెసి ముందుకు కాస్ కొను ఉన్నామండి
ఆ
ఇద్దరం కాస్ కొనున్నాము సరే మా ఆయన ఏ మాఆయన వచ్చి అదే ఏంది పాకెట్ లో పట్టుకో నా ఫోన్ మా ఆయన్ ఫోన్ ఇద్దరు పాకెట్ లో పెట్టుకున్నారు
మరి ఈ అక్కడ నుంచి ఎలా అండి ట్రైన్ లో చ్చారా ఆ ట్రైన్ లోనే అవునండి ట్రైన్ లోనే ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి
ఆ ట్రైనింగ్ తమను కోణము వినమోచ్ అట్ ట్రైన్ ఎక్కడలేదమ్మా వారు ఫోన్లు పోయినాయని చి అన్నాడు చూసా అక్కడ ఫోన్ లో దుబ్బేసినడు
ఏన్న చాలా ఉవుంటుండు ఫోన్లుంటే మరి
ఫోన్ నాకు చాలా బాగా చేసిందండి ఎ రూపనా అండి
సర్లేని సర్లేని ఇంకా పోవాల అనుకున్నాక అది పోయాయి మనం ఇంకా ఏం చేయలేదు
ఉమ్ కానీ నాకు చాలా బాదెసింది అండి
మరి అలాంటి ట్రైన్ లో చాలా బా ట్రైన్ లో చాలా బాధగా ర్చుంటారు
అవునండి ఆడంది ఒకటేనండి మేమైతే నేను మా వారు అయితే కంప్లైంట్ అయితే ఇచ్చామండి బట్ అంటే ఏమ్ లే ఏమ్ అనుకోలేదు
పోలీసోళ్ళా మరి ఎక్కడ పెట్టారు అక్కడ చెన్నైలోనె పోయి ఉంటుంది సే చెన్నై తమిళనాడులో పోయి పెట్ంది మీరు ఆంధ్ర అంటున్నారు మరి ఆంధ్ర లో ఎలా పెట్టారు
ఆంధ్రాలో పెట్టామండి అంటే అక్కడ మల్ల కాన్ లాంగ్ వెళ్లిి ఎక్కడ పెట్టాలో మాకు మళ్ళ అవ్వదు కదండి సో అందుకని తిరుపతి కూర్చుపెట్టాం
ఆ ఓకే ఆ మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా అంటే మీ అ తొలసైడు వాళ్ళు ఏమనలేదండి
కానీ మా అమ్మ వాళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు కనీ ఎంత బాధ పడిన ఫోన్లు అది తిరిగి రావు కదా
అవునండి
తిరిగివస్తాయా
తిరిగి రామండి
ఆ మరి అలా ఉంటుంది విషయాలు కానీ ఏందో అండి ఈ మనుషులు కూడా ఒకరు ఫోన్ ఎంత టాలెంట్ గా ఎత్తుకునేస్తారో ఏం మనకి అర్థం కాదు
దొంగల అండి దొంగలు ఎక్కువ అయిపోయారంండి
కళ్ళు మూసి తెరిచే లోపు ఎత్తుకునేసి
అందుకే అండి బయటకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మనం చి
ఉమ్ మాదొక్కటే బలేదండి మా దాంట్ ఇకడున పది ఇరవై మంది దాకా ఫో ఫోన్లు బియినాయండి
అంటే అది గ్రూప్ స్కా్యామ్ అయింటుది
ఆ అదే అండి ఎట్టకు ఎట్టం ఎంత ఏంటన్న ఎంత తెలివండి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఎంత భయం లేకుండా ఎంత ఎంత డేరుగా తీసుకుంటారండీ మనీ జోబిలోని జోలికి బా ఒకవేళ దొరికితే వాళ్ళని ఎట్ల తెట్ల ఎట్లా కొడతద వాళ్ ని ఎలా కొడతారండి వాళ్ళని హ
అవునండి అంటే పోలీసులు దొరికితే తర్వాత చాలా వరకి ఏ హ చాలా ఇబ్బంది అవుతుంది కాకపోతే దొరకకుండా తప్పించుకుంటూ ఉంటారు ఉమ్
ఎత తప్పించుకుంటారు ఏమని దేవుడు చూసుకుంటారు లే అక్క వాళ్ ని
అవునండి దొంగతన పోతాయండి తప్పకుండా పోతాయి కానీ అట్ల దొంగత తనాలు అలా చేయడం తప్పు అలాంటివన్నీ చేయకూడదు సరే అండి మొత్తం మీద వ జీవన్ మొత్తంగా మీరు ఆ అరుణాచలం వెళ్ళేసి వచ్ వచ్చారు అక్కడ ఒక టాపిక్ నడుస్తుంది మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్నారు డామినేట్ చేసేస్తున్నారు అని చెప్పేసి తమిళోళ్ళు కొంతమంది ఆందోళన చేయడం చూశాను దాని గురించి మీరేం మీరేమంటారండి మీ అభిప్రాయం ఏంటి
నా అభిప్రాయం ఏం లేదండి అలా విభేదాలు పెట్టకూడదున కుల్ండి అండి టే అట విభేదం పెడితే ఏకా ఎవ్వరు ఏ దేశ రూమ్ లో ఎవరూ ఉండరండి అవునా కాదాండి తెలుగోళ్లు వస్తున్నారు తమిళోళ్ళు వస్తున్నారు అదేంటండి ఎవరైనా మనుషులే కదా
హ్మ్ కానీ నాకు నచ్చంది ఏమంటే ఒకే దేశమైనప్పటికీ ఇలా విభేదాలు ఎందుకో మరి
హ్మ్ అంతేనండి కొంచెం స్వార్థ ర్థమ అనేది ఉంటంది ఎవరికి
హ్మ్ కానీ తమిళనా కానీ అరుణాచలంలో మాత్రం టెంపుల్స్ అటు బాగా డెవలప్ చేశారు బాగు
అవునండి శివలింగాలు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్క చోట ఎక్సలెంట్ గా ఉన్నాయండి చాలా బా కనిపించింది నాకామె
అవునండి అవునండి ఏమైనా ఏమైనా అక్కడికెళ్ళి దర్శనం చేసుకు పోలంటే ఆ
రాసి పెట్టిండాలంటరు హ హ అది టైం అది మాత్రం నిజమేనండి అరుణాచలానికి వెళ్ళాలం టది మనం అనుకుంటే వెళ్లేది కాదు దేవుడు పిలిస్ ని అంటే అది అంటారు కదండి అలా
హ్మ్
హ్మ్ అలాగండి
హ
అది మాకు వచ్చిందిందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బట్ నా ఫోన్లు పోయినందుకు మాత్రం కొంచెం సాడ్ ఈ సారి కూడా నెక్స్ట్ టైమ్ వెళ్దాం అనుకుున్నాం స్టేయర్ అట్లా
హమ్ కానీ ఈసారైనా ఈసారైనా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి ఆ అంటే ఈ వస్తువుల పట్ల జాగ్రత్త వేహంచండి అలాంటివి పోకుండా భవిష్యత్ తులో మంచి అంటే జాగ్రత్తగా
తప్పనిసరిగా అండి తీసుకుంటాను బట్ అది మ టైమో ఏమో తెలియదండి అలా జరిగిపోయింది అప్పుడు
అవునంట
మా టైం బాలేదు అప్పుడు ఎవరోజు ప్రెస్ ఒళ్లు మాది కూడా తప్పులేండి జిప్పు వేసుకోకుండా ఉన్నాము
ఏనా
అలా జరిగిపోల్సి వచ్చింది
ఓకేనండి ఇంకా జరిగిపోయిందని ఏం చేయలేం
టెంపుల్స్
అవునండి మేము ఇక్కడ రీసెంట్ గా తిరుమల వెళ్ళాము ఆ తిరుమల అయితే బాగుంది బాగా దర్శనం అయింది మాకు కు అంటే దర్శనమవడానికి ఒక మూడు నుంచి నాలుగు గంటలు టైం పట్టింది
నర్చ వెళ్లారా లేకపోతే మాములుగా వెహికల్
నడిచేవి నడిచే ఎల్లాము అయిన నడిచెల్లేటప్పుడు ఇప్పుడు చాలా పైనుండి స్ట్రెస్ అండి బాగా
మ్మ్ ఔన్లే మెట్లన్నీ ఎక్కాలి కదండి కాళ్లు నొప్పులు వస్తాయ్ కచ్చిత
ఉండండి
దర్శనం బాగా అయింద అయితే
ఆ దర్శనం అయింది దర్శన క్యూ లైన్ లోకి వెళ్ళిన ఒక నాలుగు గంటలకు దర్శనం అయింది
హ్మ్ పోనీలేండి దర్శనం ఎవర ఎవరు ఎల్లారు మీరు ఒక్కరేనా మీ ఫ్యామిలీ గూడ
మా ఫ్యామిలీ అందరూ ఎల్లాం అండి ఒక్కరే ఎందుకు వెళ్తాం అవునండి అందరు వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఆ అక్కడ లడ్డుూ ఉందండి లడ్డు బాగుండిందండి అవునండి సూపర్గా ఉన్నిందండి మేము వెళ్ళే టయానికి ఆ బాగా చ్ అంటే అప్పుడే చేసిన ఫ్రెష్ లడ్లగా సూపర్గా ఉన్నిందండి ఇక మేము అన అన క్యాంటీన్ లో మేము ఫుడ్ తిన్నాము
ఉమ్ సరేనండి
ఆ సరేనండి
ఉమ్ సరేనయితే నేను మల్లి మాట్లాడతానండి సరేనండి బాయ్
ఓకే అండి